హా
హేం జేస్తున్నారు తిన్నారా
తిన్నాము మీరు తిన్నారా
మేం తిన్నాము ఇప్పుడే
ఇప్పుడే తిన్నాము మేము మా వాళ్ళు తింటున్నారు
ఉమ్ బిర్యానీ అయిపేయింద
అయ్యింది అదే తింటున్నాము
మ్మ్ హ్మ్
హా హా
బిర్యానీ కోడి మొత్తం కొట్టించుకొచ్చరా చికెన్ తెచ్చరా ఎట్లా చేసిర్రూ
అర కేజీ చికెన్ తెచ్చారు
అర కేజీ చికెన్ తోటి బిర్యానీ సరిని కిలోల బిర్యానీ వేసారు
అరకిలోకు అరకిలో బియ్యం
ఓ
ఉ
బాగొచ్చిందా
బా నాకైతే బాగానే వచ్చింది మా వాళ్ళదిలి ఇంకా చెప్పలే టేస్ట్ ఎట్లున్నదంటే సప్ప ఉన్నద అంటారు
సప్ప గ ఉన్నదా
ఆ
తప్ప ఉండడం ఏంటి ఉప్పేయ లేదా
వేసాం గా ని సరిపోలేదంట
అంటే చికెన్ మొత్తం లన్న లేచి వండుడే గాని సైడ్కి ఏము వండలే ఇగ
చికెన్ తెచ్చుకోవాలి
ఆ
తెచ్చుకున్నాక అందులో ఇంత పేరుగు ఇంత అల్లం ఇంత పసుపు ఇంత కారం మనక్ సర్ పేన్ త సరిపోయేంత ఉప్పు వేసుకొని ఇన్ తన్ని గ్లే ఫస్ట్ వన్ ఆనియన్స్ కట్ చేసుకుని అయ్ వేంపుకోవాలి
ఉమ్
అళ్ళు వేసి కొన్ని కలిపి అవి పక్క పెట్టాలి ఒక అర్ధ గంట సేపు
ఎన్ల చికన్ లేస్
చికన్లా మసాలా కూడా వేయాలి మసాలా మరిచిపోయినా చికన్ లేసి కలిపి ఒక అర్ధగంట సేపు పక్క పెట్టుకోవాలి
ఉమ్
మనం బియ్యం కడుకోవాలి
ఉమ్
బియ్యం కడుక్కో ని అవి కూడా కొంచెం సేపు నానే దాకా పక్క పెట్టుకోవాలి
ఉమ్
అంత ఇంతలోపు ఎవరైనా మా బాబు లాంటి వాళ్ళు ఏడిస్తే పాలిచ్చి పడుకోబెట్టాలి
ఉంహు
బాబు వాళ్ళు లేకపోతే పిల్లలకు పిల్లలను ఆడిపియాలిే
ఉమ్ బాస్మతి ఆహా బాగా ఇప్పుడు బిర్యానీ వేసిరు కదా మరి బాస్మతి బియ్యం తోటి వేసిరా మీ దగ్గర ఉన్న బియ్యం తో
మా దగ్గరున్న బియ్యాం తొటేష బాస్మతి బియమ్ మా ఉలో దొరక్ కవ్ మరి బంగపేట పోవాలి ముప్పై రూపాయలు ఛార్జ్ పెట్టుకోని
ఆహా
ఉమ్ మా కాడున్న బియ్యంతో నేను రోజు వండుకునే బియ్యంతోటె చేసుకున్నామ్
ఆ అ
హ
అ కలిపి పక్కా పెట్టి బియ్యంగడి పక్క పెట్టిన తర్వాత
ఒక అర్ధఘంటా తరవాత ఒక అర్ధఘంటా తర్వాత ఒక సైడ్ గిన్నె పెట్టుకోవాలి బిర్యానీ చేసుకునే గిన్నె అందలో కొంచం ఆ అది పోయాలి అందులో చెం మన బగార సామాన్లు వస్తాయి ఆ దాచిన చెక్క, లవంగాలు మసాలాలు అలాంటి అవి వేసుకోవాలి
హ్మ్
కొంచెం ఫ్రై అయినంక ఈ చికెన్ని తీశి అందులో వేయాలి
అ
వేసి కొంచెం సిమ్ లోనే ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాల దాకా చికెన్ ముక్క ఉడికేదాకా
హ్మ్
ఉడికిచుకొని ఇంకో తర్వాత ఇంకో గ్యాస్ ఉంటుది కదా ఖాళీగా దాన్ని పెట్టుకో దాన్నీ అం ఇ చ్చుకొని
మ్
గిన్నే బెట్టుకొని ఎసరు పేట్టుకోవాలి.
ము
ఈసారి పెట్టు కోని ఎసారోచాక ఆ ఉత్తి ఎసరే
ఆ
ఎస్సర్ ఎస్సర్ అయితేనే కొంచెం మంచిగా అయి తది అన్నం మనం కడిగి పెడితే మంచిగా కాదన్నం
ఆ
అంటే ఎసర్లా ఎసట్ల లా కొంచెం బగార సామాన్ వేయ్యాలి
అ
కొంచం లైట్గా బగార సమాన్, కొంచం అయిల్ చుక్క వేసుకోవాలి, స్మెల్ కోసం బాగుంటది.
ఆహా
ఉ వేసుకొని, ఎసరోచ్చాక ఇంతలోపే చికెన్ చూసుకోవాలి అప్పుడప్పుడు కల బెట్టుకోవాలి.
ఆ
చికెన్ ముక్క ఉడికేదాకా ఒక పదిహేను నిమిషాల్ దాకా
మ్
పదిహేను నిమిషం చాలల్లో ఎసరోస్తది గదా
ఆ
బియ్యం అందులో ఎయాలి
ఆ
మనది కొచ్చమే కొంచమే చికెన్ గాబట్టి కొంచెమే రైస్ గాబట్టి అందులో వేషి కొంచం బియ్యం నైన్టి పర్సెంట్ ఉడికేదాక ఉడ్కవెట్టి కొంచెం మన జల్లిగంటే అలాంటిదుంటది గదా మన ఇంట్లొ దాన్ తోటి చికెన్ ఉడ్కినంక జల్లిగంటతోటి తీశి అందులో పోయాలి అంటె ఏసరు రాకుండా బియ్యం వరకె అన్నం వరకె తీసి అంద్లు ఎయ్యాల్ నైంటి పైస్ నర్స్ నైంటీ పర్సెంట్ ఉడ్కినంక ఇట్ల ముట్టుకుంటే లోపల కొంచెం పలుకుండి పైన కొంచెం మెత్తగా ఉంటది గ అన్నం
ఆ అ ఉమ్
అందులో ఎయ్యాలిగ అందులో ఎశి కొంచం గట్టి పెద్ద దాని వెడల్పు మూతవేట్టి
అ
బరువు బరువు లేకుంటే ఏదన్న పెట్టాలి బరువు ఉండేటట్టు
ఆ
గిన్నల నీళ్ళు పోస్కో గాలి గాలి బయటికి అంటే అదీ ఆవిరి ఆవిరి తోటి ఐతది గదా మళ్ళీక అన్నమంత ఉమ్మగిల్లాలి గదా ఇగ ఆవిరి బయటికి పోతె ఉమ్మగి ఎల్లదు గదా పలుకు పలుకుంటది గదా
అట్ల
ఆహా
పైనుండీ ఈ వేయించుకున్న ఉళ్ళిప్ పాయ్లు కొత్తిమీర, పుదీన అన్నీ ఎస్కోవాలి
అంటె ఈ కూర ఫస్టే ఉడిక చ్చి ఆడ వెట్టిరన్నట్ట
ట్టీ ఒ పది నిమిషాలు ఉడ్కినంక అవువు క్కే దాంట్లేనే ఎస్తే ఐపయే కొద్దిగనె గద మనకిి కిలాలు కిలాలు కాదు గద
ఆ ఆ మేం గ అట్లా ఉండవండి బిర్యాని మరి
హ్మ్
మేము ఎట్లా ఉండ తాంటే అన్నీ కలుపుకొని కూర వండి కూర సగం ఉడికినంక అ కూరలయ నిల్ నీళ్ళు పోసి ఈ బియ్యం కడిగిన బియ్యం ఉంటే అవి తీసేసి అట్లే ఏసి
హ్మ్
గట్ల వండుతామండి గిట్ల గిదంతా ప్రయోగం చేయమండి
హుం ఏమోండి నేనైతె అట్లనె చేస్తున్నా బానే ఉంటుంది ఓ మాదిరిగ
ఎన్నిసార్లు చేసిరండి
దీంతోటి రెండోసారండి
రెండోసారి దోమలేం గరుసత్తన్నయి రా దేవుడ దోమలు ఉన్నయండి మీకు
బోలెడనున్నాయి పంపియాల అండి మీకు
మాకు బాగ కరుత్తన్నాయండి బయట కూర్చుంటే
మీకు మొత్తం అంత మంచినె ఉంటది కదండి ప్లేస్ మాదంటె ముందు అంతా గడ్టి గడ్డి ఉంటది కా మాకు దోమలు ఉన్నాయ అంట అర్ధం మీకు
మాకు గేదెలు ఉన్నాయి కద అండి గేదెలతోటి బాగా దోమలు వస్తాయి
హ్మ్ హు
హ్మ్
హ్మ్
తినేసి షారైతనం
తినేసా మండి
వర్క్ రేపు స్టార్ట్ చేస్తారా
ఆ చేయాలి కదండీ పదిహేడో తారీఖు వల్ల వర్క్ అయిపోవాలంట మళ్ళ మళ్ళ ఫోన్ చేస్తూనే ఉందండి
హ్మ్ మేడానికి ఇంకేం పనీపాట దొరుకుతలేదంటన్న అండి రేపు రేపు ఆ బద్రీ సార్ వాళ్ళది దినాలట కదండి
అవునా
అందరు ఖచ్చితంగా రావాలని మా ఏపీఎం పెట్టిండండి
అంటే మీరు థర్డ్ వయ్ కాబట్టి మీ క్లస్టర్ కాబట్టి వెళ్ళాలి అండి కంపల్సరీ
హ్మ్ గ్రూప్లో పెట్టేసిండు కానీ ఎవరైతే రిప్లై ఇయ్యలే
హ్మ్ అలాంటి వాటికి వెళ్ళాలి కదా
వెళ్ళాలి కదా మరి ఎవ్వరు రిప్లై లేదు ఏది లేదు
మ్మ్
ఆ అలా ఉండేసింది మరి
మీది మటన్ కూరేనా అండి
మటనేనండి పొద్దుగాల ఎవరికో అన్న ఉంటే అరకిలోకు తక్కువ పావు కిలోకు ఎక్కువ ఉన్ అంటే పట్టుకొచ్చేస్తే దాన్ని మధ్యహానం చిన్నదే ఉన్నట్టుంది ఎసరు వేయకుండా దగ్గరికి ఫ్రై చేసి న అందులో నాలుగు రాములక్కాయలు వేసిన పుల్ల పల్లగా పొద్దుగాల టమాటా పచ్చడి నూరినా టమాటా పచ్చడి నూరినాంకనే తీసు కొచ్చేరు అవి తీసుకొస్తే ఫ్రిడ్జి ల పెట్ టి మధ్యాహ్నం వండిన
అయితే మ్మ్ మ్మ్
చెప్పండి ఇంకేంటి ఏంకథ
ఏముందండి ఏం లేదు అమ్మ తినున్న అన్న కూడా అన్నం తిన్నారు పడుకున్నారు మీ అన్నయ్య గారు అప్పుడే వచ్చారు నాకేది బిర్యాన అని అడుగు తిన్నారు
మ్మ్
అ
మరి మీరు వండుకొని వాళ్ళకి ఎయ్యలేదా అండి మరి
ఏసామండి అది కూడా ఏసం వేయకుంటుంటామా అండి హాట్ బాక్స్లా వెట్టి అక్కడ వెట్టు తెలీదు కదా తీసి పెట్టింది
ఆహా
హాట్ బాక్స్ లో పెట్టి అక్కడ పెట్టిన ఎప్పుడు తింటాడు పది గంటల పదకొండు గంటలకో తింటాడు
మ్మ్
మప్ నా కోడలు గారు తిన్నారా అండి
తిన్నారండి తినలేదండి పాపుడాలు యేయించితే తిని బాపమ్మ దగ్గరికి వెళ్ళింది పడుపోవడానికి
హ్మ్
పాపుడాలు పాపుడాలు అంటే పాపుడాలు తీసుకొని ఎంపిన
హు పాపురాలు కడుపు నిండుతాయా అండి
అవి దీనీ వాటరే వాటరు వాటరే వాటరు
ఉ
నీళ్ళ తాగుడు బాగా కడుపు నిండినట్టు అయింది
హు
అందుకే ఇగ అన్నం జోలికి పోలే మధ్యాహ్నంగా కూడా తిన్ నినే పొద్దు గాల తిన్నాది కొంచం అంత
అ హాస్పిటల్ క్ రేప్ ఎల్ తే అయిపోవ్ అండ్ కొంచి మా బాప్ వస్తాడట కొంచెం మీరు ఉంటారు ఏమ్ బడి
మర్ రమ్మనండి నేన్ బస్ కోస్త గదా
హ్మ్ అమ్మ రేపు వస్తదట మరి రేప్ మళ్ళీ ఎల్లుండి ఎల్ తర అట్లా